హలో
ఓ
గట్టిగా మాట్లాడు
గట్టిగానే మాట్లాడుతున్నా
ఆ
గట్టిగా మాట్లాడుతన్నా
గట్టిగా మాట్లాడ తున్నావా సరే
ఆహా ఏ అట్లా మాట్లాడుకూడదు అన్ని
వస్తవా అని అడిగ్యా తప్పా
తప్పు
చెప్పు
ఆ పోలా ఏది డస్టిబిన్
హ విద్యుత్ దుబై
ఆ
ఇ గర్మి
ఏం కర్రి
మీది
మాది బిస్బిల్లా వాట్
అహుమ్
ఉమ్
పర్వాలేదు
పాడే ఉహుమ్
బిగా
సెటిల్ అయి పోతే నీకు నచ్చదా పసి పింది తోటి
ఉమ్
ఎందు ఎందుకు నచ్చాలే
ఆ బస్మిలా మ
అదే మన్ సార్
ఆమ్
అదే మన సారో అవును సారో అవును సారో
అది ఇల్లా అన్సార్
అయ్యో
అమ్
ఉందా ఆడోలు
అమ్
చెప్పండి
పోద్దామా
ఆ
పోద్దామా
ఉమ్ పోద్దాం లే
ఎకు
ఐస్క్రీమ్ షాప్కి
ఉహు
ఆ
ఓ
ఆ ఐస్క్రీమ్ చెప్తిలే అ
హు ఇ ఐస్ క్రీమ్ తున్ను కదా డైట్
ఓ సుబిర్స్ మానేశార
హు
ఎందుకండి
ఊ
ఎందుకునండి ఇవాళ మానేసినావ్
నీకోసం
అబా జిమ్ చేస్తున్న అని చెప్పాలి
ఆ
ఊ ఎందుకు జిమ్
ఉహు
ఆ
ఊ ఏం సౌండ్ వస్తుంది వాటర్ సౌండ్
ఏం సౌండ్ రాలే నీకు అన్నీ బలే వస్తుంటాయి
ఆ అన్న
ఊ
హు
లేడు
ఊ ఆ
ఏమి
ప చేస్తా దాని తర్వాత క్వశ్చన్స్ అన్ని రిపోర్ట్ అని చేసి పెట్టేస్తా
అంటే
వాళ్ళు ఏమేమి అడుగుతారో దానికి అన్ని ఆన్సర్లనే చేసేస్త
ఏం క్వాషన్స్ చెప్పు
మళ్ళీ ఇప్పుడు నీకు రివ్యూ తీసుకుంటారు నువ్వు ఏం చేసినా ప్రాజెక్ట్ అన్ని అడుగుతారు దాని గురించి అన్ని ఆన్సర్లు అన్ని రాసి పెడతా
హు
పిపిటిలు పి రిపోర్టన్ని చేసి పెడతలే
ఆ
ఉందె సరేనా నేర్చు కొను ఆ
రిజల్ చెప్పుడుంట
రిజల్ట్స్ అప్పుడు
ఉ
నీ మ్యాథస్ రిజల్ట్స్ ఎప్పుడు నాకు చాలా భయంగా ఉంది కని
నికు
ఏము అంత చెప్తు కూడ మనకేం చేయలేక పోతా
నాకే భయమయితుంది నాకన్నిీ భయ మయితున్నాయి సో అయి అవి వదిలి పెడితే
ఆ
అన్నిీ భయమయితున్నాయి.
చాల
జావ మైన్ జావ ఏ ఐ
ఏ ఐ పాస పెఠడు లో
ఉఏ
తనుే
మా సు
ఉమ్యాక్స్ ఒక్కటే
ఉ
నాకి మ్యాక్స్ హోట భైమిస్తం
రెండు మ్యాస్ ఒకటి కాదు
అబ్బా అమస్ బనర్ రాసి కావయా అయలద
విడు నడుచుసద్దా
ఆ
దేవుడు వు నా డు
ఉమ్
చక్
ఉందె
ఉ
ఫాన్‌ చెయినా మీ బెస్ట్ ఫ్రెండ్ా
యి వ్రువునా
కరడా
ఆ
గౌడా గౌడా
ఏ మికూడా
మడ పేరు మూహన్గడనేడా
ఆ
పడ త న్‌ మోహన్ గౌడనే న
ఊ
ఉ
వాన ఇలు దాడి బర పర్వతాలెక్కి
ఏది ట్రెక్కింగ్ పనా హ్మ్మ్ ఏ ఏది
హ్మ్మ్
ఏది
ద మురు
ఉహు హ్మ్మ్
హుమ్మ్
ఎం లేదే ఇంట్లో ఉన్నావు మంచిగా తింటున్నావు నేయి బొమొ తింటున్న గదా
లేదుంగా ఈరోజు తినాలా
తినాలా నిన్న తిన్లే
హ్మ్మ్
నిన్న దిన్లే
ఉహు
ఉ ఉ ఉమా
అంటే
వెళ్ళిది
ఏంది
తెలీదా
తెలిదంటే
త అంటే తెలీదు మీరు యాక్సెప్ట్ చేసినారు కద ఏంటని చెప్ప అ అర సీస్కక్కా
సైన్ గని పెట్టిందేమో
హుమ్మ్
నీ ఫోటో గనిపెట్టిన
హ్మ్మ్
మళ్ళీ ఆ
యాక్సెప్ట్ చేసేసియంటిని మీ కామన్నామా లేదులే ఇంకా అసైన్ చేయలేదు చేస్తా ఇప్పుడు మీ సీసీలే ఉంటారు అనుకుంటా గైడ్స్ మీసీసిీ కొత్తగా అవుతారు కదా ఇప్పుడు
హ్మ్మ్
వాళ్ళే చూసుకుంటారనుకుంటా నాకు తెలిసి ఇద్దరుంటారు వాళ్ళేవేత ఓ
ఆ పెట్టావ్
ఏనీ
పెటర్
ఉహు ఆ
ఏమి
యనియా
ఉహు
ఉ
ఓహ జీలు
ఏలో
జీలు
అంటే
నీక్ తెలుసులే
చెప్పు
జీలు
జీలు అంటే
మీ దగ్గర ఉన్నాయి కదా
ఆహా ఉ సరేలే
టైం అయింది చూడు
ఉ